హలో
హలో
ఉ చెప్పండి బాగున్నారా
బా అన్న మీరు
ఆ బాగున్నాం ఏం చేస్తున్నారు
ఏం చేలా పడుకోని ఉన్న మీరేం చేస్తున్నారు
నేను పడుకొని ఉన్నా ఇప్పుడు కాలేజీ అయిపోయింది అది ఇంకా వచ్చి అలా విశ్రాంతి తీసుకుంటాం
తిన్నారా ఏమన్నా సాయంత్రం
ఊ తిన్నాను మీరు
అవును నేను తిన్నా మీరు ఏం తిన్నారు
నేన్ పానీపూరి తిన్నా
ఆహ
మీరేం తిన్నారు
నేనా చాక్లెట్ పొంగనాలు
ఎక్కడ తిన్నారు
చాక్లెట్ నిన్న నా స్నేహితురాలు తీసి ఇచ్చింది అది తిన్నా పొంగనాలు కూడా నా స్నేహితురాలు తీసుకుని ఉంటే దాంట్లో మూడు నాలుగు తిన్నా
ఆహా
ఇక్కడ మా హాస్టల్ ఎదురుగా ఓపెన్ చేసింటే ఆడ పర్వాలే బానే ఉంది
ఊ
ఉ
ఊ ఎమ్స్ బేగా జరిగింది ట్రైనింగ్ ట్రైనింగ్ ట్రైనింగ్
ఊమ్
ఈ రోజు రియాక్ట్ రియాక్ట్ నేర్పించారు
విన్నావ ఏమన్నా
ఉ నిన్న బాగుంది
ఆహా
మీరు మీకైనా మీకెలా ఉంది ట్రైనింగ్
పర్వాల మాది బానే ఉంది ఈ మధ్య కొత్త ట్రైన్లు వచ్చారు కదా ఇం క ఈ రోజు ఏం చెప్పల మాకు క్లాస్ సార్ది ల్యాప్టాప్ ఏదో ప్రాబ్లమ్ ఉంద అంటా
హ
అందుకు మమ్మల్ లీడ్ కూడ్ చేసుకుని అని చెప్పి వదిలేశారు
ఓకే రేపు ఏనా ఎగ్జామ్ ఉన్న చెప్పారా మీకు
లేదేం చెప్పలే మాకు
ఆహో
మీకుందా
మాకు చెప్పారు ఏదో ఎగ్జామ్ ఉంది అని
దేనిపైన
ఏమో ఆయన చెప్పిన ఎంసీ క్యూస్ అంట మరి త్రీ అవర్స్ లే మధ్యానం అంతా ఎగ్జామే అంట ఫైవ్ క్వశ్చన్స్ వాళ్ళు త్రీ క్వశ్చన్స్ ఈమన్నారంట ఈయన ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తాడంట
ఉ కోడింగ
కోడింగ్ ఫైవ్ త్రీ ఇస్తారంట వాళ్ళే ఏమి ఇస్తారు తెలీదు
ఆ
ఊ
ఉహు
ఇంకేమో ఇంకదోటి చేయడం అంతా
ఉ ఇంకేం
చెప్పండి మీకు మీకేం చెప్పలేద అయితే
ఉహు మాకైతే ఏం చెప్పలేదు ఉందని
ఉమ్
ఉమ్ చూడాలి
ఫీజు కట్టాలి రేపు గుర్తు రేపు ఫీజు కట్టాలి
ఏది ఐదు వేల ఐదు వందల
ఆ మీరు కట్టారా
లేదు నేను కాలేజ్ అంటే మొత్తం కాలేజ్ ఫీస్ కట్టాలి కదా అయినా మీదకే ఎనభై ఒక్క వేలు
ఓకే మీకు మేనేజ్మెంట్ కొట చే
కన్వీనియర్ కాకపోతే చెవిడి అది ఇంకొకేసారి కళాశాల తెరిచిన తర్వాత కడదాం మని ఉన్నాం
ఓకే ఎయిట్ వంద ఒకేసారి కట్టేస్తారా ఓకే
ఉ ప్రతిసారి సీటోచ్చినా లాభంలే ఫోన్ పేనే
ఎయిట్ వన్ థౌసండ్ అది ఈ మళ్ళీ హాస్టల్ కి ఎంత
హాస్టల్ కి నెలకి ఐదు వేలు
హు అరవై వేలు అరవై ఒక ఎనభై లక్ష నలభై ఇయర్ కి
అరవై అంటే అరవై కట్టం ఎన్నినే అం మహా అయితే ఒక నలభై ఐదు వేలు వస్ తాదేమో అంటే ఇప్పుడు మనకి సెమ్ అయ్యేంత వరకు కదు మేము కంటిన్యూ అది మనం కంటిన్యూగా ఉండేది అయిపోతే ఇంకా ఎప్పుడు వస్తే అప్పుడు కడతాం అంతే
ఓకే
మహా అయితే ఒక నలభై నలభై ఐదు వేలు ఏమన్నా పడుతదేమో
ఉమ్
అం మేము లేకపోతే లగేజ్ కట్టేది అంతే ఫీజ్
హుమ్
మీరు
నేము అంతే అసలు ఏమో తెలీదు ఇంకా ఏ మాట్లాడలే మా పీజీ వాళ్ళు ఏమండ్రు మేము అంతే ఫైవే ఫస్ట్ ఇయర్ లో ఫోర్ ఫైవ్ కట్టినా అంటే మాట్లాడినాం ఫోర్ ఫైవ్ వరకు ఫస్ట్ ఇయర్ వరకే సెకండ్ నుంచి ఇంకా పెంచారు ఐదు వేలు
మ్మ్ హ్
హ్మ్ ఇంక అప్పుడు నుంచి ఐదు వేలు కడతా ఉన్నా
మ్మ్ హు
మ్మ్ ఏందో అయిపోయింది అప్పుడే ఫోర్త్ ఇయర్ లేదు ఇంటర్న్ షిప్ కని వెళ్ళారు
మ్మ్ హ్
ఇంట్లో ఉన్నాడు
మ్మ్ హు ఒక్కరే ఉన్నారా అయితే రూమ్ లో
ఏంలేదమ్మా రెండ్ ఒక నెల నుంచి నేను ఒక్కన్నే రూమ్ లో హ్మ్
మ్మ్ ఎందుకు మీరు సపరేట్ గా మీ స్నేహితులు సపరేట్గా పీజీ
మ్మ్ మాకు ఈ పీజి ఫస్ట్ నుంచి ఫస్ట్ ఇయర్ లోనే అక్కడ ఆ పీజి పాత పీజి అది నాకు నచ్చింది పైన నాకు ఓపెన్ గా లైక్ గాలి వస్తుంటే నాకు బాగా ఇష్టము
హ్మ్
ఆ పాత పిజే బాగ వచ్చిందు గాలి ఇంకా ప్లస్ మా ఏమంట్రు వాళ్ళు లైక్ ఫుడ్ సపరేట్ నా కు వెజ్ కదా ఇప్పుడు వరకు బానే చేసారు సో ఆ పీజీ ఓనర్స్ ఇక్కడికి మారారు ఎందుకు మళ్ళీ ఫుడ్ మార్చడం వేరే కొత్తోళ్ళు దగ్గరికి వెళ్ళి ఎందుకు అని ఇంకా ఈ సేమ్ పీజీ ఓనర్సే వేరే పీజీకి వచ్చేస్తే
ఉమ్ మ్మ్ హు
సో అలా కంటిన్యూ అయిపోయా
మ్మ్ హ్
ఇంకా పీజీ నచ్చదంటే నాకు సపరేట్ గా అంటే ఎప్పుడు పోయినా ప్చ్ అంటే సపరేట్ చేస్తారు సపరేట్ గిన్నెల్లో ఏమో తెలియదు కానీ ఏమో కొద్దిగ బానే ఉంటుంది వెజ్ సపరేట్ గానే ఉంటుంది ఏమో నాకు ఎందుకో నచ్చింది అలవాటై ఎందుకు మార్చడంలే అని పీజి ఏం చేంజ్ అవ్వలే, ఇంకా వాళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళకయి వాళ్ళ పీజీలు సెట్ అయ్యి నాకు నా పీజీ సెట్ అయింది అందుకే ఇంకా ఇలా సపరేట్ అంతే మీకు
చిన్ చెప్పారా మీ స్నేహితుడికి
ఏం ఈక్క వచ్చింది చెప్పలేని అన్నటున్నాడు మర్చిపోయాచ్చ నేన్ చెప్తాలే హ్మ్
ఇట్లా వేలో అన్లా మీరే ఆ వేలో తీసుకొని తనకు చెప్తున్నారు అసలే నా పైన పీకలు దాక కున్నాను మళ్ళీ ఇంగ నేను అనకపోయినా అన్నా అనుకుంటాడు
నేను అంటా నేను చెప్తా మర్చిపోయాసలు అబ్బా నువ్వు కనపడిన్నా గుర్తుండేది ఏం గాదు లే నేను మాట్లాడిస్తాలే
వద్దు
నువ్వేం మాట్లాడదు పక్క నేనే మాట్లాడిస్తా నీతో
వద్దు నేనవిలా అన్లేన్ మీరు మళ్ళీ మీరు మళ్ళీ పోయి చెప్తా అంటార్ ఏంటి
అంతే అది
ఆ
హ్మ్ చెప్తా నేను
చెప్తే అంతే చూసుకో మాట్లాడను మళ్ళీ
లేదు అన్నావ్ అని
మ్య ఆ వాళ్ళ రూమ్మేట్ ఇంకో అబ్బాయి ఉన్నాడు కదా తను చెప్ లేదు తను ఫస్ట్ చెప్ తా అన్నాడు మళ్ళీ నేను చెప్పా లేదు నేను ఆవేలో అనలేదు మీరే అట్లా తీసుకుంటున్నారు ఆ కట్టింగ్ గురించి ఎక్కిరించినా నిన్ననే అప్పుడే ఆ వెంటనే చెప్పా మళ్ళీ నేను ఆవేలో అన్లా మీరే ఆ లేద్ ఆ చెప్పద్దు అసలే కటింగ్ గురించి పీకలు దాకున్నాడు మళ్ళీ ఇతను అట్లా అన్నా అను కొన్ మళ్ళీ వద్దు అంటే సర్లే చెప్పనులే అన్నాడు
అవునాలా చానా నేను చెప్పనా గుర్తు రాలే నేను బా నేను వేరే
మీరు చెప్తే మీకుబ్ అదే లాస్ట్ చెప్తున్నా
ఏం బొంగు బెదిరిస్తున్నావా ఏంది
మంచిది
ఆ ఏనదే లాష్ త్ నేను మాట్లాడతా నికు అదే లాస్ట్ ఏమో నా గాద్ ఇగ
నేను ఆవేలో అనలేదు మీరు చెప్తే మళ్ళీ వాళ్ళు ఆవేలోనే తీసుకుంటారు
ఏం గాదులే పొట్టోడురా అని చెప్పి అని చెయ్యి ఇంతోడు ఏరియా ఎక్కడ అని అడిగింది అని చెప్తా అంతే కదా నువ్వు ఆవేలో అనకపోయినా నేను ఆవేలోనే చెప్తా
ప నేను చెప్పిన వేలో అంటే నేను నేను ఏ వేలో అన్నానో ఆ వేలో చెప్పు నువ్వు వేరే క్రియేట్ చేసి చెప్తే
అంతే క్రియేట్ చేసుకోవాల్సిందే స్పేస్ లేనప్పుడు క్రియేట్ చేసుకోవాల క్రియేట్ చేసే చెప్తా
నువ్వు లేనిపోంది అంతా క్రియేట్ చేసి చేప్పకూడదు ఉన్నది ఉన్
ఇంగ చెప్తా అరే నీ పక్కన ఇద్దరు చూపిచ్చింది నీ పక్కన ఇంక అమ్మాయి బుర్కీలు వాళ్ళు కూడా చిన్నగానే ఉంటరు వాళ్ళని అలా కూడా చూపించింది అంట ఓకేనా
నులే ను నువ్వు లేని పొంది అంతా చెప్ మీరు లేనిపోందంతా చెప్తున్నారు
మనది ఎప్పుడు? మ్ చెప్పు
మ్ ఏం లేదు ఇంకా
చెపెన్లే బాధపడకు
మ్ ఇట్లన్నా బాగుంది
గుర్తులేద నాకు నువ్వు గుర్తు చేస్తావు చా నిన్నను చూసన్నా గుర్తుండి అప్పుడు చెప్తారు ఇలా అనిందిరా అని ఎప్పుడు చెప్తాలే బాధపడుకు నాది ఇప్పుడే చెపెన్లే మ్ పెద్ద
మ్ చిన్నా
మ్ ఎంది మెసజ్ మీద మెసేజ్
లేదు నా ఇంక స్నేహితురాలు ఫోన్ చేసింటే ఇంకా
ఎవరు మీ పీజీ వాళ్ళ
లేదు క్లాస్ వాళ్లు
మ్ హా
మ్
ఉమ్
ఇంకేమైతే
చెప్పాలి
నైట్ కి ఏం పెడతారు
నైట్ కి గడ్డి పెట్టరు గడ్డి కాకుండా అన్నం పెడతారు మ్ అన్నం అనుకుంటాం ఈ రోజు ఏం రోజు శుక్రవారమా గోబి రైస్ ఏమో ఈ రోజు
మ్ హా
మ్ నీకు
మాకు ఎగ్ రైస్ పెడతారేమో
ఎగ్ రైస్ మ్ బాగుందా పేజే ఫుడ్డు
చేసిన అన్నం ఆ పర్వాలే ఈ పీజీలో బానే ఉంది ఫుడ్
ఊహా వాడ పిజి కన్నా ఈ పిజి బాగుంది ఆయితే
బాగుంది నిజంగానే
మ్ పోనీలే సేమ్ ఫీజనా
ఆ అక్కడైతే సంవత్సరానికి యాభై ఐదు వేలు కట్టేవాళ్ళం ఇంతకు ముందు కానీ ఇప్పుడు నాలుగో సంవత్సరం క ఏమనా తగ్గించుకని ఉంటారేమో తెలీదు
మ్
ఇక్కడ నిజమకి అంతే అవుతాది
మ్
మ్
ఇంకే మీ వాళ్ళు ఎలా ఉన్నారు మీకు కావాల్సిన వాళ్ళు
అందరు బాగున్నారండి
మీ పక్క ఉండే ఊర్లో వాళ్ళు కూడా బాగున్నారా
మా పక్క నుండి ఊరిలో వాళ్ళు ఎవరు
ఇప్పుడు ఉండే ఊరు కాకుండా పక్కన ఊరు ఆనుకోని ఉండే ఊరు
ఏదో ఊరు నాకు తెలియట్లేదండి మీరు ఏ ఊరు గురించి మాట్లాడుతున్నారో తెలిదు
మీకు తెలుస అని తెలుసు ఆ ఊరు బాగుంది ఆ
తెలియ ఎ
మీ మీ సిగ్గిక్కడ వినపడతది మీ మొహంలో చిరునవ్వు మీ వాళ్ళ యొక్క కదలికలన్నీ మీకు తెలుస్తా మాకు తెలుస్తా ఉన్నాయి మీీ యొక్క కదలికలన్నీ
నేనేం నవ్వలేదు నేను సీరియస్ కూడా ఉన్న నవ్వాల సీరియస్ మ్యాటర్ ఇది
ఓ
ఎవారు సిగుబడలేదే బ్యా
మీ పక్కనువతకోని ఇటు చూడండి ఎంత సిగ్గు
బ్యా ఏ ఏద నా ని నిజంగానే నా ఎదురుగా ఉన్నది చెప్తున్నారే మీరు అసలు నేను సిగ్గు
అట్లే అంది అద్ అది ఆ మీ ముఖ చిత్రాలు ఒక్క శబ్దాలు అట్లే ఉన్నాయి మీ వాని కోసం ఆ మీ వాడి కోసం తప్పిస్తున్నట్టు
అట్లే ఏం లేదని నాకెవరు లేరు మా వాళ్ళంతా నాకున్నదంతా మా ఇంట్లో వాళ్ళే అంతే
అబ్బబ్బబ్బాబ్బా ఎంత బాగా కవరింగ ఎంత బాగా బిల్డపో
నిజంగానే
మంచిబిడ్లప్పు నైస్
మ్ మీ నీ మిమ్మల్ని పంపిస్తా మీ వాళ్ళ ఊరికి
నువ్వే మే నేనే వెళ్ళిపోతా నా మా వాళ్ళ ఊరికి మీరెందుకు పంపించడం మీకెందుకు అంతృశమా చెప్పండి
తొందరలో పంపించేస్తాలే మీరు ఇంకా లేట్ వెళ్తారేమో
నేనంతా మీ అంత తొందర పడనండి నేనంతా మాకు చాలా చాలా టైం ఉంది మీరంటే పెద్దోళ్ళు యా ఊర్కి కాస్తే ఆ ఊరోళ్ళు అంతే ఆ వాాల అన్పి స్ అవా మీ లా కాదండి మీరయితే పక్కనూరు ఫిక్స్ కాబట్టి పక్కనూరు ఎళ్ళిపోత్ ారు జంప్ చేస్తే ఒక అరగంటలో ఎళ్ళిపోతారు హాయిగా పాపం ఇక్కడ నుంచి మీ ఊరికే చాలు దూరం అనుకుంటా
మీరు ఏ ఊరు గురించి మాట్లాడతాడో నాకు అర్థం కాలే సర్లేదు ఇంకేంటి అయితే
మీకు అర్ధం కాకుండా ఉంటుందా అండి పెద్ద పెద్ద మా మీకు అర్థం